హలో
ఏం పని పాట లేదా?
హలో హలో
హలో హలో
హలో ఏ
హలో ఏం చేస్తున్నారు?
కాలి అండి మీరేం చేస్తుర్రు
నేను టీవీ చూస్తున్నాన్ అన్ ఒక మా చెల్లి చిన్నది ఆడిపిస్తాన్న ట. మా చెల్లిని చిన్న చెల్లి ఉంటది, మాకు బావుంటది.
ఎవర ఏం పేరండి?
సోమక్క
అ
మరి ఇంకెవరున్నారు ఆమే నాకు
మీ కూతుర్లు ఉన్నారాండి?
ఏయ్ మా చెల్లకి కొంచెం మైండ్ కొంచెం స్క్రూ లుజు వచ్చికాయ. స్థాన్ క్వయ్ ఆ మాకు కూతురూంద అనీ అడిగి, మీ దగ్గర నుంచి ఏడుపొస్తది కదా? జూ మా అక్కోల్ల పాప ఉంటది, ఇగ మా కూతురు అన్నటె? అ
మీ చెల్లె బాగా తీటది అనుకుంటా కదండి? ఒకటే అరుస్తుంది ఇందాక నుంచి. అబు గీస్ కుంట నేహనులు
మీది ఎక్కడండి
మాది ఏటూర్ నాగరం తెల్సా
తెలుసండి
అక్కడ మా చెల్లి అయి కొంచెం స్క్రూ లూజ్ అని చెప్పా కదా
హా
ఆమా ఇక ఏ అంటే చదువుకోదు కొంచెం ఇగ బ్రెయిన్ పని చేయదు కదా అక్కడ ఆవులు కాపిస్తాం
బానే సంపాదిచిది సంవత్సరానికి లక్ష
ఓ
ప్చ్ ఇగ ఎట్లా ఆమెకంత తెలిదు ఏన్ తోస్తే అంతా ఎక్కువ అది ఇది అని ఇగ అయన్ని ఈమె వాడుకోని ఆ ఓకే ఓ ఒక జత బట్టలు కొనిచ్చి మిగతాది మేము తీసుకుంటాం అంతే
ఓ హలో
మీ పాపె మీ పాపకి ఎన్ని ఇయర్స్ అండి వన్ అండ్ హాఫా
ఊ
నిరూపించుకుంటుంది గా
దెబ్బ తాకలే తాకలే స సౌమ్యా ఇట్రా ప్చ్ ఇట్రా ఇగో వీధిలోతకపోయింది కాల్ రా హలో
హలో
ఆ చెప్పండి ఇందాక డెస్క్ లో కాలు పెట్టిందండి
అవునా
అవునండి మా కా ట్వంటీ టూ
ఊ మీకు అమ్ అంటే అంటే చిన్న వయసులో పెళ్ళి చేసారా మీకు
నైన్టీన్ ఇయర్స్ కూడా కాంది
ఎందుకు మీ ఇంట్లో వాళ్ళు
ఊ హా హలో
హలో
మీదే మీరేం చదువుకున్నారండి
నే నేను ఇప్పుడు డిగ్రీ అండి
డిగ్రీలో ఏ కోర్సు అండి అవు హలో